అమ్మ నమస్కారం అండి
ఆ నమస్కారం అండి వినిపిస్తుందా అండి ఆ బా బాగున్నాం అండి మీరు బాగున్నార ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీనే మీరు
అవునా అండి నేను కదే హలో ఇనిపిస్తుందండి నాకు మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది లేండి
ఫ్యామిలీతో కూర్చొని కరోనా అదే జరిగింది కదండి ఇంతకు ముందు అంతా కరొన సో ఏమేం ఫేస్ చేసాము ఏమి అనేసి దాని గురించి చ్చి డిస్కస్ చేసుకుంటా కూర్చున్నామండి
అవునండి అప్పట్లో ఆ కరోనా వల్ల
మీము చానా ఆ ఫ్యామిలీస్ పర్సన్స్ ని కోలిపోయారండి చాలా మంది
అవునండి చాలా మంది ని కోల్పోయినారు అంతేకాకుండా అప్పటి నుంచి ఆ మామూలు ఎప్పుడు ఎవ ఎవరుంటారు ఎవరు వెళ్తారు అనేది తెలియకుండానే ఇప్పుడు అందరు మొత్తం బాగా ఉంటున్నారు మొత్తం అందరితో కలిసి మెలిసి
మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలిదు కాదండి
అవునండి అప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసేవాళ్ళు అంతకు ముందు తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు అందరు ఎప్పుడు ఉంటామె ఎప్పుడు పోతామో అని చెప్పేసి అందరితో కలిసిమెలిసి ఉంటున్నరా అమ్మా అంతేకాకుండా అప్పుడు చాలా మంది విదేశాల నుంచి రావాలంటే చాలా కష్టమైనది అండి మామూలుగా
ఆ
వాళ్ళు వచ్చిన తర్వాత అది రావడమే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత క్వారంటైన్ లో పెట్టేసి ఒక పదహైదు రోజులు
ఉమ్ మీరేమన్నా ఫేస్ చేసారండి మీ మీరు మీ ఫ్యామిలీస్
మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మాది పల్లెటురండి అంతా క్కువ గేమ్ మా ఊర్లో కనబడలేదు కరోనా గురించి ఫస్ట్ ఫేజ్ లోనూ కనబడలేదు సె సెకండ్ ఫేజ్ లో ఉంటే ఒక ఒక ముసలావిడ మముందే చడిపోయిందనమాట
ఓకే ఐ మీన్ ఐ మీన్ ముసలోల్లు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటు ఉంటుంది కదండి మేబి మన దానికి ముసలోల్లకి తెలియదు కదండి మామూలు ఎంగ్ వాల్ళ అయితే ఏమన్నా అయ్యిందంటే కోవిడే చెల్లేందనే సదండి
అవును అవునండి అప్పుడు ఆ కరోనా అనేది ఆ ముసలి వాళ్ళకి తర్వాత చిన్న పిల్ల వాళ్ళకి ఎక్కువగా
అవునా అండి
ఆ మామూలు ఇప్పుడు హెల్తీగా ఒక అ యాభై ఏరు లోపలా ఉండేవాళ్ళు పదిహేను ఉండే వాళ్ళకి ఏమిాలా అది
అవునండి
ఓకే అది అప్పుడు వచ్చినప్పుడు మా ఊర్లో మాక్సిమం అంతా ఎక్కువ ఏమి ఉంటే ఉండేదండి ఇలా లాక్డౌన్ బయట అంతా ఉంటాయి సిటీల్లోన బట్ పల్లెటూర్లు కదండి ఎవరి పని వాళ్ళే చూసుకుని ఉండేవాళ్ళు పొలంలోకి వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మాత్రము పోలీసోళ్ళు వచ్చేవాళ్ళండి
అవునా అండి ఆమెనే అప్రా ప్రతి ఒక్కరిలో అలా లేలండి గుంపలుగా ఎక్కడైనా జనాలు కనిపిస్తే పోలిసోళ్ళు చే తిట్టేసి రో ఇంటికెళ్ళండి అని చెప్పేవాళ్ళు
ఆ బట్ ఫస్ట్ కరోనా ఆప్పుడు అలా ఉండేదండి సెకండ్ కరోనా లో ఏమైందంటే ఫేజ్ టూ లో అప్పుడు మొత్తం తెలిసిపోయిందండి వేరే ఊర్లో సిటీలో చనిపోయాడని ఎక్కువైపోయింది కదా ఆ ఫేజ్ టూ లోనే ఎక్కువ చనిపోయింది అప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు పల్లెటూరులో కూడా మాస్క్ ధరించడం స్టార్టింగ్ లో అలా మాస్క్ అట్లా అంటి ఇదేం ఏసుకుంటావ్ పో అని అనే అంతే కాకుండా ఇప్పుడు ఆ ఎవరు ఏమన్నా కూడా ఇలానే ఉంటాము గుంపులు రాత్రి కొట్లాడేవాళ్ళు పోలీసోళ్ళు వచ్చినా కూడా
అవునండి
అంతేకాకుండా అప్పుడు మంచి మెమరీస్ ఉండేయండి బట్టు బాధాకరణ విషయాలు ఉన్నాయి మంచి విషయాలు కూడా ఉన్నాయి మంచి విషయాలెంటంటే ఇప్పుడు ఈ సిటీ లో జాబ్ చేస్తుంటరు కదండి వాళ్ళు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేద్దామా ఇంట్లో వాళ్ళతోని ఉంటారు అప్పుడు కరోనా వల్ల హలొ అలా ఆపర్చునిటీ అనేది బాగా వచ్చింది అప్పుడు ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఎంతో బాగా కలిసిమెలిసి ఉండడానికి ఇంతేకాకుండా వాళ్ళకి శాలరీస్ సగమే ఇస్తా ఆఫీస్ అండీ కరోనా టైంలో అయినా కూడా అయినా కూడా మంచిగానే ఉండేది ఎందుకంటే ఇప్పుడు డబ్బుల కంటే ఇప్పుడు బతికుండడం ముఖ్యంకదండి మనిషి ముఖ్యం ఆ అందుకని చెప్పేసి ఇంకా అవునండి బతుకుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అందుకని బాగానే బాగానే ఉన్నాయి మంచి విషయాలు కూడా బట్ ఎక్కువ అంటే ఇదే అండి వేరే దేశాల్లో ఉండే వాళ్ళు రా క పోకుండా ఇప్పుడు ఇక్కడే ఫ్యామిలీస్ ఉండేసి
కానీ ఆ టైమ్ లో మనం ఫ్యామిలీస్ తొ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం కదండి అంతా మన ఫ్యామిలీస్ అంతా ఒ ఒక్క చోటే ఉండడం మేబి ఆ కరోనా రాకపోతే అంతగా ఒక చోటే ఉండక ఉన్నట్లుండే ఎక్కడో సి టీల్లో ఉండేవాళ్ళు సిటీల్లో ఎప్పుడో అమాసపున్నని ఫ్యామిలీ విలువ అవన్నీ మనకి ఎంతపు ద అ క్ దాని గురించే కొంచెం తెలిసింది కదండి
అవునండి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతనో తెలిదు కాబట్టి అ ఇలా ఉన్నప్పుడే బాగా సంతోషంగా అందరితో మాట్లాడుకుంటూడాలనే బా మంచి గునపాటమే చెప్పేంది కరోనా వచ్చి
ఆ
ప్పుడు మీ ఊర్లో ఎలా ఉండేదండి మామూలు గుంపూలు గుంపులుగా ఉండేవాళ్ళ మామూలు మాస్క్ ధరించి దూరంగానే నడిచేవాళ్ళ హలో హలో వినిపిస్తుంద అండి హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో అండి వినిపిస్తుందా హలో హలో అండి వినిపిస్తుందా హలో